హలో
ఏం చేస్తున్నావ్ వే హలో వినిపిస్తుందా ఇ ఏం జేస్తున్నావ్
చెప్పు స్వీటి ఏం జేయలె స్వీటి నేను తిని ప్రశాంతంగా బెడ్డు మీద దొర్లు తున్నా
అబ్బో తిని గూడా పడుకున్నావా నువ్వు
నేనే ఇప్పుడే ఇప్పుడే లేసినవే లేసి మా అమ్మతో మాట్లాడి రీచార్జ్ జెయ్యమని చెప్పి ఇంకా దాంట్లో మెసేజ్ చూస్తే ఇట్లా వచ్చింది ఇంక నీకు మెసేజ్ చేసిన ఏం పెట్టినారు టిఫిన్
మాకు ఉప్మా పెట్నారు మీకేంది
ఉప్మా మాకు దోశ అట్లే చెప్పింది రావే పోదాం తినేకి అని నక్ లేసికి బరువయ్యి
వాళ్ళకే చెప్పినవా తెచ్చి పెట్టనీ
హ లేదు లేదు ఎవర్తోని చెప్పలే
తిను పో
ఏందివే కాఫ్ ఎక్కువ వస్తాందే
పొద్దన్నే వస్తాది వే
హలో
ఇప్పుడే గదా లేసింది అంతే అట్లే వస్తది
హలో
ఇనిపియట్లేద వినిపియట్లేద నీకు హలో
స
వే వినిపిడం లేదా
మే వినీపిడం లేద హలో
హలో వే చెప్పు వే నావి బడ్స్ కనెక్ట్ అయిపోయి తన్నయి నాకు ఏం చేయాలో అర్థం కాల బ్లూటూత్ ఆన్ అయిపోయింది ఇప్పుడు చెప్పు నాకేందో అర్థం కాల
ఏమి దోశ తినుముది కాల నాకి అందుకనే వద్దులేన్న వస్తస్తావ నువు ఈరోజు మా పిజీకి
తన బుద్ధి కదా వస్తా వచ్చకేమో ఇగ మ నాన్నకు పోన్ లా ఉ దోశలు లా ఉంటాయ
ఆ
అదే అడుగుతా మధ్యానము
ఉ
హు
ఇంకే వే ఎం చేస్తంది ఆ పాప
శ్రావణిన తినే ఇంకా ఏదో రూమ్ లోకి పోయింది చదువు
వాయబ్బ వే ఆ పాప అంతగానం ఆ
ఇంక ఉన్నాయి వే నవీ బట్టలు చాన ఉతకల
వే త్యావే ప్పుడు నేను వేస్తాం వాషింగ్ మిషిన్ లో
హు
ఏమంట లే ఏం కాదులే ఎం సేపు అయితే ఏం నీకు రేపి ఇస్తా లే ఆరేసి అంతే కదా,
హు
ఎట్లా అన్ని ఉతుకుతావు అన్ని బట్టలు, ఆమెకు తెలివిలేదు పాడులేదు ఎట్లా ఉతుకుతానదో మీరు అడగరా అవ ఆమెకి,
అడిగితే ఏందో వే ఫస్ట్ అది ఆగిపోతుంది. అంటే బటన్ తిప్పుకుంట కూర్చోవాల మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే, అది ఆటోమేటిక్ ఏం కాదు నార్మల్గ ఉంటుంది. కదా సపరేట్గా అట్ల
అవునులే సెమి ఆటోమేటికా,
అది డ్రయర్ పన్చేయదు
ఆ
యువతల ఏమో బటన్ పని చేయదు అది తిప్పుకుంటా ఉండాలి ఆగిపోతా ఉంటుంది. అది త్రీ థౌజండ్ ఇచ్చి రిపేర్ చే చిందంటవే,
ఆ
మా ముందు అట్లయినా చేసుకునే వాళ్ళం మేము అడే కూర్చోని తిప్పుకుంటా కూర్చునే వాళ్ళము ఇప్పుడు త్రీ థౌజండ్ పెట్టి రిపేర్ చేపించిన తర్వాత దాంట్లో నీళ్లు పోకున్నాయి
ఆ
అది కూడా లేకుండా పోయింది
అయ్యో గట్టిగా మా అంత పీజి కలిపి ఒక వాషింగ్ మిషిన్ నేనా
ఆ
ల్ గట్టిగా అడగాలి కదావే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటారు ఏ నేనైతే వేసుకునింటా మీ ఆంటీని అట్లనే సోది మొకంది ఊరికే మాటలు చెప్తది ఏం చెప్పిది కదా
ఆ
మ్ సారి పోయింది జా జ అ తకి అయితే మంచిగా తినేసి పడుకున్నావ్ అనమాట ని పని బాగుంది
ఆ నేను బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండలేనువే ఎందుకట్లా దగ్గుతాన్నవ్
ఏమొవే పొద్ జున్నే ఎక్కువోస్తుంది ఆ అన్ని నాకే నీను వద్ వచ్చినప్పుడు నాకు తల్లకాయకి నూనె పెట్టవే
ఆ పెడ్
రేప్ మంచిగా తలస్నానం చేయాలి వే కాదువే మనము చదువు కోవాలె కాదా వే రేపు ఎగ్జామ్కి
అవును నాకు గుర్తుకే లేదు అసలు పొద్దున్న గుర్తుకొచ్చింది మళ్ళీ మర్చిపోతాన్న
వాళ్ళిద్దరం వెనక్కిపోతారు సుమ్నాటి మనమే ఉండేది ఏం లేవే మనకో చ్చినవి రాసేది లేదంటే స్కామ్ చేసేది అంతేవే అంతే కదా
డెఫినేషన్స్ ఇస్తా అన్నాడు కదా ఇప్ప
ఆ డెఫినేషన్స్ ఎ ఆ అదే ద్ మోస్ట్లీ మోస్ట్ స్ట్లీ నేను చదువుతాను లేవే డెఫినేషన్స్ పైథాన్లో ఇవన్నీ డెఫినేషన్స్ చదువుతాను
మ్
వైఎస్కఎ లో అవి క్వైరీస్ రాసేవి కొన్ని రావే నాకు అవి చదువుతా
మ్
అదే జాయింట్స్ రాస్తాం కదా అవి రావి రావే నాకు సరిగా
దాంట్లో డెఫినేషన్స్ అడిగి తానన్నాడు అంటే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నా ట్టు చెప్పినడు అయిప్ప డెఫినేషన్ రా రాకపోయిన
ఏ
మ్
ఇం ఎస్టి ఎంఎల్ సి ఎస్ఎస్లో ఏం పెడుతాన్నాడు అయప్పు ఎ యూస్ చేయాలా అని అవి క్వశ్చన్స్ అడుగుతాడేమో ఆ ఇంకా దాంట్లో ఇంకేం జరిగింది బే డిజాంగో లో అదే కమెంట్స్ అడుగుతాన్నాడు
నా కాల్ సరిగ్గా వినిపిస్తాందా నీకు
అ వినిపిస్తాంది
ఉ చెప్పు
నాది విన్పీట్లేదా
ఆ అట్ల కాదులే నిన్న కాల్ మాట్లాడేటప్పుడు వినిపిలే వినిపిలే వినిపిలే అని చెప్తాంటే
ఆహా ఓకే
ఫోన్ పగిలిపోయింది కదా మళ్ళా ఏమన్నా లోపలే ఏమ ఏమన్నా అయిందేమో ఇప్పుడు బాగ మాట్లాడతాన్నావు నువ్వు అందుకు అడిగిన నీకు అట్లానే వినిపిస్తుందేమో అని
ఆహా అట్లేం లేదు
ఉమ్
కు వేలేని సినిమా బాగుందంట పోదామ సినిమాకి
ఏంది ఏ సినిమా
లెనిన్ లెనిన్
లెనిన్ నా
ఆ
పోదాములే
ఇరోజు పోదమా
నీ నీకు ఎప్పుడు పడితే అప్పుడే రేపు ఎగ్జామ్ పెట్టుకొని
ఎగ్జామ్ ఏం గంటల గంట చదువు ఒక గంట కూచ్చానట్ట తిప్పి పడెయడం అంతే
నువ్వు తిప్పుతవువే అన్నీ పెడతాను అన్నాడా అయప్ప జావా స్క్రిప్ట్ తో సహా
అవును మధ్యలో జావ స్క్రిప్ట్ ఉంది కదా నాకైతే అది
నాకు అదైతే అర్థమే అవి సావాలె జావా స్క్రిప్ట్
ఉ అంత ఫంక్షనాలిటీ రాసేదే లేవె ఏమినడు
జా
పైన పైన తెలియాలంతే ఆయన ఏం డెప్త్ గా అడతాడు తెలిసింది ఆయన గురించి ఎట్ల టఫ్ గానే అడుగుతడని
ఉ
వీళ్ళైతే ఊరికు ముందు పోతారు వే లేసి నుంచి ఏడ వాళ్ళిద్దరిని ఏడవాళ్ళిద్దరిని విడదీస్తామో అని మనకెళ్లేవే పంపించేదాం కుట్టి నువ్వు నేను అమ్మమ్మ
టీడి ఉన్నా పట్టించుకోదవె దాన్ని దాందే రాసుకుంటా ఉ దివే ఉన్నా కూడా లాభంలె
కోఆర్డినేషన్ లో అన్నా రాసేది
ఆ అవును
అయితే అస్సలు వే వాళ్ళిద్దరు ఇది వాళ్ళ ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంకా రాస్తారు పక్కనే నువ్వు కూర్చుండగా దకరు
హ
నేను కూర్చుంటే నేను సత్తాయిస్తా కాబట్టి కాదువి నేను ఒకవేళ కూర్చుంటే తయిస కాబట్టి అదిగా మీసుకని మీసుకొని చూపిస్తారు లేకపోతే మళ్ళీ ఆడ నాతో పోడ అని
అంతేలే ఇంకా మనం ఉన్నాం అనుకో ఒకటి రాస్త అయితే ముగ్గురికి చెప్పించుకుంటాము
తాము వాళ్ళు అట్లా కాదు వాళ్ళంతా పెద్ద సోయి మోకాలే
ఉ
కుట్టిగానే వచ్చింది వే గుడికి
నిన్న నా
ఆ ఇంకా గుడి క్లోజ్ అని ఇంకా అక్కడ అమ్మవారు ఉంటుంది కదా అక్కడ చూసుకొని ఇకా అట్ల నుంచి బస్ స్టాండ్ వెళ్ స్మిమ్మింగ్ అట్లా
వి మేము ఆడికి పోయినప్పుడు ఓపెన్ లో ఉండిందివే గుడి
మీకు పోయిడప్పుడా అటు లేేట్ గా ఓపెన్ చేసినారు అ ఇంకా గుడి క్లోజ్ అనీ నీకు సర్లే తడి కావాలంటే మండే పోతా నేను అప్పుడస్తవెమో రా అన్న ఏమలే ఆ పాప పిలిచేది ఎప్పుడో ఒకసారివే పొదమనింది ఫస్ట్ టైమ్ గుడికి ఇంకా సర్లే అని నేను కూడా వద్దని చెప్పలే మళ్ళీ మాతో రావు ఆదీది అనడం ఎందుకు అని
నన్ను కూడా పిలిచిందివే మెసేజ్ చేసి చింది నిన్న లేదువే నేను బయటికి వెళ్తాన్నా విడితో అంటే అవునా ఓకే క్యారియన్ క్యారియర్ అనింది
ఆ ఏం కాదులే అది చెప్పింది ఏమివే ఎవరెవరు వస్తున్నారు అన్న తస్లీం వస్తా అనింది కదా సరే మెసేజ్ చేయి అన్న అటు చేయను చేయి అంటె ఇంగ తస్లీము మిట చెప్పింది వస్తదంటా బ్యాగ్ తీసుకొని వస్తదంట ఒకేసారి అని చెప్పింది సరేలే రండి అని చెప్పిన
ఆ
ఇంకా అక్కడికి వచ్చి అంతరేష గురించి
దాని బస్సు ఎక్కించి వచ్చినారా మీరు
ఆ అవునువే
ఆ అంత తొందరగా పోతే ఎట్లా ఓపెన్లో ఉం
ఇదివి పాప షుగర్ ఏష ఏమంది అంటే నాకు బోర్ కొడుతంది అనింటే అందుకు అంత తొందరగాపోయింది చె తను మీ గుడి క్లోజ్ చేస్తుంటారువే ఇప్పుడు ఓపెన్ చేయరు కొన్నిసార్లు ఆ ఆ సిక్స్ థర్టీ అయినా కూడా క్లోజ్ చేస్తారు వే ఒకసారి అని చెప్తే ఆ ఏం కాదులే ఆడ కూర్చుందాం బొర్ అయితుంది నాకు అనింది సర్లే ముచ్చడ్ పడుతుంది కదా అన్ని తీసుకొని పోయినా పోతే అడ క్లోజ్ ఆ పాప ఎప్
ఆడే కూర్చొని ఉండాల్సింది కాసేపు
అంటే కుట్టీ కింగ బస్ టైమ్ అయితది గద లేట్ అయితదని ఇగ బస్ స్టాండ్ పోతానే నెక్స్ట్ బస్ ఎంగ తంబల్పల్లి ఒచ్చింది ఇంకగాబాప్ ఎక్కేసింది నువ్ ఎం తిడి ఏమన్ తింటావన్ ఇంకా ఆ పాప ఏమోద్దనింది నాకు చేదుగా ఉంద్ మాగి తింటా అంటే సర్లే ఆంటి షాప్ బోదామని ఇకచున్నాం అంతే మీరున్నారు తినేసి మేమ్ ఇంక ఆడ కూర్చున్ ఎందుకువే అంత ఫాస్ట్ వోతనవ్ మెల్లగ నడిచు అనింది న్ సర్లే ఆడ గ్ ర్చుందమా మా పీజీ దగ్గర అన్ జెప్పి ఇంగాక్కడె కూర్చొన్ మాట్లాడుకుంట ఉన్నామె మళ్ళీ మీరొచ్చిసర్ అంతే అయ్ అయిపోయింది అమ్మాయంటే వాడికి తలనొప్పంట గదా ఫుల్లు
ఆ నిన్న కూడా నైట్ చెప్పినాడదే
ఊహ్మ్ అస్సల్ కల్ తెడ్చిక్ రాట్లేదంట
వాడికెందుకొస్తుందో ఎ